హలో
హలో గుడ్ ఈవెనింగ్ అండి
గుడ్ ఈవెనింగ్ అండి
బాగున్నారా
బాన్నామండి మీరు ఎలా ఉన్నారు
ఆ మేము కూడా చాలా బాగున్నాము
ఏం చేస్తున్నారు
ఏముంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం లేదు ఇప్పుడు అట్లా జస్ట్ షాపింగ్ ఏళ్ళి ఫస్ట్ మీరేమైనా షాపింగ్ ఇట్లా అలా వెళ్ళారా
ఇంకా లేదండి షాపింగ్ ఎందుకోసం వెళ్ళిడ్రూ ఉట్టిగాన నేనా ఏమన్నా ఉందా సెలబ్రేషన్
అంటే సెలబ్రేషన్ అంటే ఏం లేదు సమ్మర్ సీజన్ కదా కాటన్ శారీస్ డ్రస్సు నైట్ పాయింట్స్ అట్లా తీసుకుందాం అన్నట్టు
అవును ఇప్పుడు సమ్మర్ లో అవే కంఫర్టబుల్ ఉన్
ఆ కంఫర్టబుల్ గా ఉంటాయి కదా అన్నట్టు వెళ్ళినా అంటే మార్నింగ్ ఏళ్ళా ఆ ఒక్కొక్క షాప్స్ లో ఒక్కొక్కల్ని చూస్తున్నాం కాని ఇక రేట్లు కూడా చాలా బాగా పెట్ట రు కాటన్ కి ఆ శారీస్ వచ్చేసి మినిమం సెవన్ ఎయిట్ థౌసండ్ వరకు పెట్టిండ్రు
ఓన్లీ శారీస్ తీసుకున్నారా అండి ఇంకేం తీసుకోలేదా
అంటే నైటిస్ మన నైట్ సూట్స్ ఉంటే పిల్లలకు కూడా తీసుకోవాలి కదా షార్ట్స్ నటు నా అవి తీసుకున్నాము కానీ అంతా ఇంకా పర్ఫెక్ట్గా అయితే కాలేదు షాపింగ్ ఆ జస్ట్ కొంచెం అలా అలా జరిగింది ఆ రే ఎట్లయితే బాగా కాటన్ సమ్మర్ సీజన్ కదా రేట్స్ చాలా విపరీతంగా పెట్టేశారు దీని బాధ కొంచెం బిఫోర్ తీసుకుంటే ఏమైనా మన
అవును ఇప్పుడు సమ్మార్ కాబ టి వాళ్ళకి అదే అడ్వాంటేజెస్ పెంచెస్
ఆ మళ్ళీ ఇప్పుడు మనకి ఉగాది ఉంది మనం వీళ్ళ ఒక రంజాన్ ఉన్నేసరికి అది కూడా ఒక సీజన్ అయిపోయింది
అవునిప్పుడు వాళ్ళకి బాగా సేలింగ్ ఇప్పుడే ఉంటది
అవును ఇంకా మీరు ఎప్పుడ వెళ్దాం అనుకుంటార్రు
ఎక్కువ ఆఫ్లైన్ షాపింగ్ చేస్తారా అండి లేకపోతే ఆన్లైన్
అంటే మక్సిమం టైం మనకి ఆఫ్లైన్ అయితే కొంచెం బయట తిరిగిన టు బయటికి వెళ్ళినట్టు అనిపిస్తాయని ఆఫ్ అయినే చేస్తాను ఇగ ఆన్లైన్ అంటే మనం చూస్ వస్తూ ఉంటాం కదా ఏదనా ఒకటి బాగా మంచి అనిపిస్తే ఆన్లైన్ కూడా తీసుకుంటా ఈ మధ్యలో అయితే ఆఫ్లైనే ఎక్కువయినాయి ఆన్లైన్ కొంచెం తక్కువనే అయింది చూసి తీసుకున్న దానికి కొంచెం వేరే ఉంటది కదా
అవును మళ్ళా టైం కూడా తొందరా ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు కొనుక్కోవచ్చు సో ఆన్లైన్ది టైమ్ పడుతుద్
టైం పడుతది అది మళ్ళీ ఎట్లా వస్తదో తెలియదు కొన్ని పేజిలు కూడా ట్రస్టడ్ ఉండవు అవి చెక్ చేసుకోవాలంటే మల్ల కష్టం అందుకనే
కానీ ఆఫ్లైన్ లో రేట్లు బాగా పెడుతున్నారు
అవును అది కూడా వాస్తవం ఆఫ్ లైన్ రేట్స్ బాగా పెడుతున్నారు అదే ఆన్లైన్ క వస్తే అందులో సగం రేటే ఉంటంది అదనే చూద్దాం అనుకుంటే క్వాలిటీ కొంచెం తక్కువనే ఉంటంది మరి దీనికన్నా కానీ కొంచెం చిన్న చిన్న బయట అంటే కూడా నడవాలి అన్ని ఆన్లైన్ అంటే కూడా మనం బయట వ్యాపారం ఇట్ల నడవదు కదా
అవును మళ్ళా మనకు అ అవగాహన కూడా ఉండదు బయట తిరిగిన దానికి
ఇంట్లో ఉండి చేసుకునే దానికి ఉంటే బయట తిరుగుతే కొంచెం అన్ని ఎక్కడ ఏంము అంటే మనకి ఇక్కడ ఏం దొకుతయి అన్నట్టు ఐడియా ఉంటుది ఎమర్జెన్సీ ఏవైనా కావాలంటే కూడా మన తెలియాలి కదా అట్లా ఇంకా అంటే ఇలా అయితే మొత్తానికి అదే ఆఫ్లైనే చేసుకోంటా మార్నింగ్ అంతా అలానే ఆటో షేర్ ఆటో మాట్లాడుకొని వెళ్ళి ఒక షాప్ లో చూసి ఆడ నచ్చకపోతే ఆ ఇంకో షాప్ లో చూసి అలా పోతుంటే, మధ్యలో ఎవరన తెలిసిన వాళ్ళు కనపడితే వాళ్ళతో మాట్లాడి, కొంచెం ఈ ఎండ తీవ్రత బాగుంది కదా మధ్యలో ఏదైనా జ్యూస్ లాగా తీసుకొని మళ్ళా షాపింగ్ చేస్త పో, మళ్ళ మనకి అంటే శారీస్ అంటే ఒకే దొరుకుతున్నాయి కానీ, పిల్లలకు కాటన్ వేర్ లో కొంచం కష్టంమయితంది సైజులు
అవును సైజస్ ఇష్యూ కూడ
ఆ సైజ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, వాటి వల్ల ఇయాల చాల టైం పట్టింది.
మనం షాప్ కెళ్తే, మంచిగ ట్రై చేసి ట్రయల్ రూమ్ లో తీసుకోవచ్చు.
అవును
ఆఫ్లైన్ లో మళ్ళా అవి డ్రస్సెస్ సైజు రా రాకపోతే, మళ్ళా రిటర్న్ పెట్టి ఎక్స్చేంజ్ చేయడం.
అట్లా నడుస్తది కాబట్టి, ఆ కొంచెం చూసి చూసి తిరిగి ఎన్ని ఒక అయిదారు షూ లు అట్ల ఎక్కి తిరిగి తిరిగి, లాస్ట్ వరకు పర్చేస్ చేసుకొని, మళ్ళా ఆటో కాడికి అచ్చి,
హ
ఆటోలో అంటే దొరకలేదు కాస్త టైం పట్టింది. సరే అని మళ్ళ దొరికిన దాంట్లోనే వ చ్చి ఇంటికి వచ్చేసరికి ఇక చీకటయింది. వచ్చేసరికి పిల్లలస్తారు ఇగ స్కూల్ నుంచి కదా!
ఎండలు ఎట్లున్నాయండి? అటు బాగుండేనా ఎండలు?
ఎండలు మస్తు బీభసంగ ఉన్నాయి. బయటికెళ్ళడానికి అయితే అవకాశం లేదు. కానీ, ఈ రోజు వెళ్ళినందుకయితే, ఎండ మొత్తం మస్తు చాల కొట్టింది. ఎల్ల కూడద్, ఇట్ల మధ్యాహ్నం పూ ట మనం మాత్రం బయటకెళ్ళకూడదు. ఎందుకంటే, ఇది వరకు ఉన్న దానికన్న ఇప్పుడు తీవ్రంగా ఎండలు కొడతాన్నాయి. ఇప్పుడు మార్చిల్లె ఇంతున్నాయ్ అంటే, ఇంగ మనకి ఏప్రిల్ మే నెలలో ఇంకెంత కొడుతయో, అసలు మనం బయటికి చూస్తమో, చూడమో బయట అట్ల ఉంది ఎండ.
అవును ఇంక కూలర్లు స్టార్ట్ చేయాలి. అవునండి చాలా ఉన్నా మధ్యాహ్నం పూట బయటికెళ్తే చక్కెర వచ్చేలాగుంది ఎండ.
మ్
వడదెబ్బలు కొడుతుంది. ఇంకా లేదండి పెడదాం అనుకుంటున్నాం.
ఆ మేము కూడా అదే గ చెయాల. స్టార్ట్ చేయాల. ఈ రోజయితే, తట్టుకోలేకపోయినా వచ్చినంక. కూలర్ లేదు కదా ఓన్లీ ఫ్యా కరెంట్ కూడ లేదు ఈ రోజు మాకు. ఆ సరిపోయిందిగ. ఇల ఎండ తీవ్రతం బాగుండి అట్ల జరిగిపోయింది. షాపింగ్ అయితే అట్ల చేసిన. మరి మీరేం చేయరా షాపింగ్ ఇప్పుడు పండుగ ఉంది కదా మనకి. మొదటి పండుగ.
అవునండి. తీసు కోవాలనుకుంటున్నా కుర్తా సెట్స్ అన్న లేకపోతే చుడిదారు, లాంగ్ ఫ్రాక్. ఏమన్న చూద్దాం అనుకుంటున్న.
మ్హు ఆఫ్లైన్ ఎ ఎల్తార?
ఆ ఎక్కువ ఆఫ్లైన్ ఎ ఎళ్తానండి.
ఆహా
ఆన్లైన్ లో నచ్చుతే తీసుకుంటా లేకపోతే ఇగ ఆఫ్లైన్ లోనే చూస్తా.
ఆ
ఇంగా, ఆఫ్లైన్ లో కూడా తెలిసిన వాళ్ళవున్నాయి కొన్ని షాప్స్. అక్కడ బాగుంటాయి. అక్కడెళ్తా.
అవును. కొంచెం రేటు కూడ మనకి అటు ఇటు బ్యాలెన్స్ ఉంటది.
తెలిసిన వాళ్లుంటే.
మ్
మి సైడ్ డ్రస్సెస్ బాగుంటాయ అండి కలెక్షన్?
ఆ డ్రెస్సెస్ కలెక్షన్ కలెక్షన్ డ్రెస్సెస్ కలెక్షన్ బానే ఉంటది అంటే పర్టికులర్ షాప్స్ ఉంటాయి ఒకటీ ఏ షాప్ అంటే వహులా అని ఒకటి ఫ్యాషన్ ఉంటది ఒక లేడీ పెట్టింది లేడీ వన్ అన్ని డ్రెస్సెస్ కలెక్షన్స్ ఉంటా్ వేరే ఏముండవ్ మన వెస్ట్రన్ అయినా మన క్లా క్లాసికల్గ అయినా ట్రెడిషనల్గయినా మంచి అవుట్ఫిట్స్ ఉంటయి మన క్ కావాలంటే కూడ డిజైన్ చేసిేస్తారు వాళ్ళు
అవున కస్టమైజ్ ఆప్షన్ కూడ ఉందా
ఆప్షన్ కూడ ఉంది మంచి కలెక్షన్ ఉంటది ఆమె దగ్గర మాత్రం ఇక మామూలగా అంటే ఇక్కడ
రేట్ ఎక్కువ తీసుకుంటారనుకుంటా కస్టమైజ్ చె
కస్టమ్ అవును రేట్ ఎక్కువనే ఉంటాయి కస్టమైజ్ చేసుకుంటే ఇగ అంటె వాళ్ళ ప్రతి ఒక్క మెటీరియల్ క్లాత్ అన్నిీ తీసుకొని మనకి పర్ఫెక్ట్ క్ట్ రావాలంటాం ఎక్కడ మనకి తగ్గం మంచి మంచిగ ఉండాలి కదా క్లాత్ బాగుండాలి స్టిచ్చింగ్ బాగుండాల అన్ని బాగుండాలి కాస్ట్ కూడ ఎక్కువనే ఉంటది కానీ టైం అయితే ఎక్కువ తీసు కోరు మనకి ఏ టైం కంటే ఆ టైం మాత్రం ఖచ్చితంగా చేసిస్తారు
అవునా అండి మా సైడ్ ఇక్కడ ఆ రేట్స్ ఎక్కువ ఉండవు గాని ఇక కొంచెం పర్ఫెక్ట్ గా స్టిచ్ చేయాలన్నట్టు ఇంత ప్రొఫెషనల్స్ లేరు ఇక్కడ
ఓకే అంటే మీకు చుట్టుపక్కల అంతేనా ఇంకా కొంచెం దూరం పోతే ఏమైన ఉంటార
ఇంక దూరం పోతె ఉంటారు కావచ్చు చాలా దూరం కానీ ఇక మా దగ్గర్లో అయితే ఎవ్వరు లేరు
ఊహు మరెట్లా మీరు స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే
స్టిచ్చింగ్ చేయాలంటే ఇక మార్కెట్కిి వెళ్ళాలండి
మార్కెట్ కె వెళ్లాల
మార్కెట్ లో క్లాత్ తీసుకొని అవును కానీ మళ్ళ టైమ్ కి కూడ ఇవ్వరు ఇక్కడ
ఆ
అదే ఒక ప్రాబ్లం
మ్
మీరు ఎట్లా తీస్ స్కుంటారు శారీస్ లో హెవీనా లేకపోతే నార్మల్ గా యూజ్ చేస్తారుా ఎక్కువ సింపుల్
అంటే మామూల్గా అయితే క్యాజులుగానే ఎక్కువ ఫ్యాన్సీ కె ఇష్టపడత తాను హెవీ అంటే ఓన్లీ ఫంక్షన్ వేరుక్ మాత్రమె హెవీ ఇగా నార్మల్ గా చిన్న చిన్న ఫంక్షన్స్ కయినా నార్మల్గ అయిన మాత్రం క్యాజువల్ వేరు ఫ్యాన్సీ వేరే బెట్టి ఎక్కువ లైక్ చేస్తా పట్టుకున్నా కూడా కొంచం మనకు సింపుల్గా ఉండాలె
అవును సింపుల్ గుండి లుక్ మంచిగా రావాలి
గ్రాండ్ గ అంటే హెవీగ అవన్నీ వేసుకొని చేయాలంటే అంత పేషెన్సి నాకు కూడా లేదు అంతే హెవి య మోయ్యడం ఓన్లీ మన ఏదన్నా పెద్ద వెకేషన్ ఉంది అడ మనం ఇంపార్టెంట్ అనుకున్న వాటికే వన్ అవరా టూ అవర్సా అంత హేవీ లుక్ కనబడుతుది
అవును మళ్ళ బాగాసేపు ఇబ్బంది అన్ ప కంఫర్టబుల్ గా ఉంటాం
అట్ల అందుకని మామూల్గా అయితే క్యాజువల్ వేర్కె ఎక్కువ యూజ్ చేస్తా అంటే మన ఉన్న బాడీట్రక్చర్ కూడా క్యాజ్యాల్వేరే మన మంచి నీట్ లుక్ కనబడతది ఆ హెవీ వేసుకుంటే ఇంకా ఇట్ల బ్రాడ్ గా కనబడతం
అవును కంఫర్టబుల్ కూడ ఉంటది ఇవే ఓన్లీ ఫంక్షన్స్ కి యూజ్ చేస్తే బాగుంటది
ఉ
ఇంకా డ్రెస్సెస్ ఏమన్నా ట్రై చేస్తారా అండి లేకపోతే శారీస్ ఏనా ఎప్పుడు
లేదండి డ్రెస్సెస్ కూడా డైలీ డ్రెస్సెస్ ఏ ఉంటాయి శారీసు డ్రెస్ రెండు వాడతా మ్మ్ అంటే ఎక్కువ శాతం డ్రెస్ లే కంఫర్ట్ అనిపిస్తాయి ఎటు ఉన్నా మనం రఫ్ అండ్ టఫ్గా ఏ పని చేసుకున్నా డ్రెస్ లే కంఫర్ట్ ఉంటాయి ఈ ఏటన్నా మనం వెళ్ళినప్పుడు ఆ ఎవరి ఎవరి వాళ్ళ ఎవరి ఇంటికని వెళ్ళినప్పుడు ఓ శారీ లుక్ కొంచెం హ అమ్మాయి వచ్చింది అన్నట్టుండాలి కదాన్నటు
అవునా అండి
లేదంటే మాత్రం నార్మల్ మొత్తం డ్రెస్సెస్సే అండి
అవున అండి
ఉ మీరు ఇగ మొత్తం
అవునండి ఇక ఎప్పుడు డ్రెస్లే వాడత మొత్తం ఇంకా శారీలు అప్పుడప్పుడు ఎప్పుడన్నా పండుగలు ఉంటే అప్పుడు వాడతాం అంతే
ఓకే అండి మీ విలువైన సమయాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు
థ్యాంక్ యూ అండి ఓకే బాయ్